ఓహ్ బాగున్నాను బ్రో మీరెలా ఉన్నారు, బ్రో
బాగున్నాను ఏం చేస్తా ఉన్నారు,
ఏం తిన్నలేదు బ్రో ఇంక తినాలి వెళ్లి దోస పోసుకొని,
మీకు ఒక రెసిపీ కీ చెప్తాను ట్రై చేయండి,
ఆ చెప్పండి
ఆ గోధుమ పిండి ఉంటాది కదా
గోధుమ పిండి ఉంటుంది
అయితే గోధుమ పిండి మీరే కొట్టుకొచ్చుకోండి ఆ,
గోధుమలు లేవుగా గోధమలు కొనుకుని వచ్చుకో, వాాలే ఓకే ఓకే
అను ఎందుకు చెప్తానంటే వాళ్ళ బయట మైదా మాకి అది వాళఫ ఆ ఆ మీరేం చేస్తారంటే గోధుమలు కొను కోండి మిక్సీకి వేసుకోండి లేదా బయట క కొట్టుకోండి పి పిండి మిషన్ లో సో గోధుమ పిండి మనకంటే ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేస్తే తరంటే గొదంపిండినీ కలుపుకోండి కొంచెం పెరిగేసుకొని కలపండి
హమ్
కొంచెం అంటే మీరు గోధుమ పిండి కలుపుకోండి మనం దోస పోస్తాం కదా
అవును
దోశ విధంగా ఎలా అయితే కలుపుకుంటారో కలిపి ప్పి ఇప్పుడు మీరు దాంట్లో పెరుగు కూడా యాడ్ చేయండి
ఆ
పెరుగు కొంచెం ఉప్పు కొంచెము లైట్గా కారము కావాలంటే లేకపోతే అవసరం లేదు ఇది ఈ ధనియాల పొడి
ఆ మళ్ళీ ఫస్ట్ నేను చెప్పండి కొంచ కొంచెము గోుంపుండి తీసుకు కోవాలి కొంచం అంటే ఒక
మీ ఇష్టము మీ మీకు ఎంత కావాలంత ఓ ఎగ్జాంపుల్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాల్ కేేజా కాల్ కేేజ్ తీసుకోండి దానికి తగ్గ కొంచెం వాటర్ లైట్గా పోసుకుంట కలప
ఉమ్
సో మన కొంచము మనకు ఆ ఆ దోశపిండిలాగా వచ్చేటట్టు చూడండి ఇప్పుడు దానికి కొంచెము పెరుగి యాడ్ చేయండి ఒక కొంచెం ఒక కప్పు ఆ పెరుగు
చిన్న ప్యాకెట్ సరిపోతుంది కదా
కోసం మీరు ఎందుకంటే తక్కువ తీసుకున్నారుటి కొంచెం ఫస్ట్ ఒక తక్కువతో ట్రై చేండి సో పెరుగుతో పెరుగు కూడా కలిపేసేయండి దాంట్లోని ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు ఆ ఉప్పు దాని తర్వాత ధనియాల పొడి
ఆ
లైట్ గా మీకు అవసరం అయితే కుళ్లై కి కారం పొడి అవసరం అయితే సో అలాగ్ మీరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలాగా వదిలేయండి కలిపేసి
ఆ
ఇప్పుడు పెనుములో దోసిపొయ్యండి
ఆ
ఇగ ఫస్ట్ దోస బాగా రాదు అదంతే
మ్మ్
నెక్స్ట్ సెకండ్ దోస్ నుంచి వస్తుంది
మ్మ్
అప్పుడు చూడండి ఎంత బాగా వస్తదో దానికి
ఆ ఓకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేకపోతే నైట్
కోవచ్చు మీరు అంటున్నారు కదా రైసు టిఫన్ తింటా మని స మీ రోజు ఇడ్లీ దోసె కాకుండా ఇక్కడ గోధుమ్ దోస ట్రై చేయండి
కే బ్రో చేస్తాను ట్రై చేస్తాను
ఇది రాగి రొట్లు చేసుకోండి చాలా మంచిది రాగి రొట్లు అది ఇంకా మన్
మ్మ్ రాగి రొట్లు కన్ రాగి దోసి కూడా పోసుకోవచ్చు కదా ఇప్పుడు మీరు చెప్పినట్టు లైట్గా ఆ
ఆ రాగిపిండి కలిపేయిండి కొంచెం
ఆ అంటే ఏంటి గోధుమ పిండిలో రాగి పిండి కూడా కలపమంటారా
కలుపుకుని ట్రై చేయండి ఏం కాదు బాగొస్తది ఇంకా
ఇప్పుడు దాంట్లో మనం ఆనియన్స్ వేసుకోవచ్చా ఆనియన్స్ పచ్చిమిర్చి మంచినీ ప ప్పు ఇవన్నీ వేసుకుంటే కూడా కొంచెం వేసుకోవచ్చు కదా
కానీ ఫస్ట్ గోధుమ పిడుతోనే ట్రై చేయండి మళ్ళా బాగా వస్తా అందనుకుంటే లైట్ గా ఆ రాగి పిండి కలపండి
ఉహ్మ్ హు సరే సరే ట్రై చేస్తాను. ఇవాళ ఇవాళ కాదు గాని మార్నింగ్ ట్రై చేస్తాను.
ట్రై చేయండి గోధుమ్ పిండి తెచ్చుకొని. కలిపిన తర్వాత కలిపిన తర్వాత ఆహ్ ఆ కలిపిన తర్వా తర్వాత ఒక పదహైదు ఇరవై నిమిషలకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయండి.
ఆ ఓకే ఎందుకు ఎందుకు బ్రో పోవాలా ఆహా పులి పులిడం కోసమా
పులవ పులుస్తది మొత్తము మనం ఓక్క మిక్స్ చేసిన పెరుగు మొత్తం అది కా మిక్స్ అవ్వాలి కదా
ఆహా ఓకే
ఎలాగా
ఉహ్మ్ హు సరే బ్రోయితే
సో చాలా బాగుంటుంది. అది రెసిపీ ట్రై చేయండి. మీరు దాంట్లో చట్నీ ఏం చేసుకుంటారు మాలుగా మీరు చెప్పండి.
శనగ గింజల చట్నీ చేసుకుంటాము. లేక్ లేకపోతే ఇది ఉహ్మ్ శనగపిండి ఉంది కదా దాంట్లో బొంబై చెట్ నీ లాగ చేేసుకుంటాం అన్నమాట బాంబై చట్నీలా చేసుకుంటాము. ఇంక అంతే ఇంకేం పెద్దగా ఏం చేసుకోము చేసుకుంటే అవే చేసుకుంటాం. లేదా కారము సాంబారు ఇవి ఎక్కువగా చేసుకు కుంటాము ఇంక ఇందులోకి ఏది బాగుంటుందో తెలిదు కదా నాకు
తారా
అల్లం పచ్చడి
ఆ ఆ టొమేటో టొమటో పచ్చడి టొమటో పచ్చడి. అల్లం వేస్తాం కొంచెం లైట్గా బాగుాం
ఆహా ఆహా ఓకే
మీరు అల్లం అల్లం పచ్చడి ఎప్పుడు కొట్టుకోలేదా
అల్లం పచ్చడ. ఆహా అల్లం పచ్చడి ఎప్పుడు కొట్టుకోలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం చేసుకున్నాం. కాని అల్లం పచ్చడి అయితే ఎప్పుడు పెట్టుకోలేదు.
అల్లం పచ్చడి కొడతాము కదా పుదీనా పచ్చడ తెల్సా పుదీనా
ఆ పుదీనా తెలుసు పుదీనా పచ్చడి చేసుకుంటా ఉంటాం. మామలుగా ఇంట్లో పుదీనా, గోంగుర ఇవన్నీ నార్మల్ గా చేసుకుంటూ ఉండే ప చ్చల్లివి
ఓకే ఓకే అల్లం పచ్చడి, టెంకాయ పచ్చడి చేస్తారా.
ఆహ్ టెంకాయ పచ్చటి చేస్తాం. గాని చాలా రేర్ చేస్తాము.
ఆ మా అక్క చేస్తుంది బలే చేస్తుంది అడగండి కావాలంటే ఇలా మనము అలాంటి ఈ దోశలకి ఇలాంటివి
బా బాగుంటుంది అనమాట అల్లం పచ్చడి ట్రై చేస్తాను
అల్లం పచ్చడి ఏం లేదు అల్లం పచ్చడి అంటే అలా అంటాము మా టొమమాటో పచ్చడి కడు తాంగాదా
ఆ అవును
సో కొంచెం అల్లం ఎక్కువేస్తే అల్లం పచ్చడియిపోద్ది
ఆహా ఓకే టమాటోలోనే అల్లం మేయాలి కొంచెం
లేదు టొమాటో పచ్చడి కొట్టండి అల్లం కొంచెం వేసుకుంటే బాగుంటుంది
ఉం ఉం చేస్తాను చేస్తాను
బాగుంటంది
ఉం
దాని తర్వాత శెనగపప్పులు పచ్చడి చాలా బాగుంటది మీకు తెలిసిన విషయం అది ఇడ్లీల కి చెనుగపప్ పచ్చడి ఇడ్లీలా బాగుంట దోసల కంటేగుడ
అవునవును ఇప్పుడు బ్రో మీ ఆ మామిడి చెట్లు ఏమన్నా ఉన్నాయి మీకు ఇప్పుడు మంచి సీజన్ కదా మనకి మామిడి పండ్లు మ్యాంగోస్
మ్యాంగో చట్నీ భలేె ఉంటుంది సిసన్ అవును మ్యాంగో చట్నీ కూడా బాగుంటుంది టాయి
అది చట్నీ కాకుండా రైస్ తో తింటారు కదా ఆ మ్యాంగో రైస్ అని అనేసి
అవును అవును
ఉం చెయ్యాలి అది కూడా ఇప్పుడు ఇంకా సీజన్ ఇదే కదా ఇంకా ఈ సీజన్ అయిపోయిందంటే మళ్ళీ మనం చెయలేము అనమాట
ఆ
నాకైతే ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో అది మ్యాంగో ఈ సీజన్ వచ్చిందంటే మ్యాంగోస్ తినాల్సిందే ఖచ్చితంగా ఎన్ని ఉంటే అన్ని తినేస్తాను రోజుకి ఒక ఐదరు కూడా తినేస్తాను
అవును అవును మ్యాంగోస్ మాకు చిన్నప్పుడు అంటే మా నాన్న ఉన్న తెసే రోజులు మా అమ్మ నాన్న అంటే మా అమ్మ కోడూరుకిళ్ళి మ్యాంగోస్ తెచేది
ఉం
ఫేమస్ మళ్ళీ అసలు మేము ఎన్ని తింటామో అన్ని తింటాం
ఉం
డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ కొన్ని రోజులు ఎక్కువ అయింది కొన్ని ఫ్రూ కొన్ని మ్యాంగోస్ ముక్కులు పూసిపోయి ఉంటాయి తెలుసా ముక్కులు వరక రెడ్గా ముక్కులు వరకి మాగిపోయి ఉంటాయి తెలుసా
మా మామిడి పండు లా
మామిడి పండ్లు కొంచెం రోజుల ఎక్కువై కొంతంట ఈ సీజన్ పోయ్యే ముందుకు ఇ ఆ మ్యాంగోకి ముక్కు దగ్గర ముక్కు దగ్గర మాత్రము కొంచెము ఎల్లోగా ఉంటుంది. మిగతా పచ్చిగా ఉంటుంది.
ఆహా
ముక్కు దగ్గర మాత్రం తొందరగా మాగిపోతది ముక్కు ముక్కు దగ్గర మ్యాంగోకి అవి అయితే అసలు ఎన్ని ఫ్రూట్స్ తినే వాళ్ళము మేమంతా తినేసి
ఆ
బళ్లే అన్నం తినకుంటా మా నాన్న అమ్మ వాళ్ ఏడిపించేవాళ్ళం వాళ్ళని
అప్పుడు చిన్నప్పుడు అంటే కొంచెం బాగుంటుంది గదా
అవును
వేరు కదా ఇ ఇప్పుడు రమ్మన్నా రాదు అట్లాంటి లైఫ్ మనకి ఇంకా అవన్నీ మనం గుర్తు గుర్తు చేసుకోవాల్సిందే మేము అప్పుడలా ఉన్నాం ఇప్పుడు ఇలా ఉన్నాం అని
మై వొ ఉ కెక్ట్
ఉ గుర్తు చేసుకోవచ్
చిన్నప్పుడు మా ఇంట్లో ఏమైనా చేస్తున్నార అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నా వాటర్ మిలన్ పుచ్చకాయ కోస్త స్తే మా నాన్నగారి చే సలి వాళ్ళలో బాగా వాళ్ళకి ఇచ్చేసొళ్ళ అనమాట
ఆ
మురుకులు చేసిన నిప్పట్లు చేసిన మా నాన్న మేము నలుగురము మా అక్క, అన్న, నేను మా తమ్ముడు, మా అమ్మ, నాన్న ఆరు బాగాలేస్తాడు మా నాన్న.
ఆ ఓకే
సో ఆరు బాగా లేసి వాళ్ళలో బాగా వాళ్ళు ఎత్తి పెట్టుకోవాలా
ఆ
సో అయితే తొందరగా తినేసేవాణ్ణి తినేసి వేరే వాళ్ళది ఎదురుచూ చూసావా అన్నమాట
ఓకే
అసలు ఆ రోజులు మా నాన్నగారు గుర్తు తెచ్చుకుంటే ఉంటే, ఇంత బాగుంటదో కానీ బాధేస్తది.
అ
చూస్తాం ఆ అలాగా సో మీ ఇంట్లో కూడా అంతేనా మీ ఏమైనా చేస్తే మీ పిల్లలకి బాగాలు చేసేస్తారా మీ
బాగాలంతా లేదు కానీ బాగాలు చేయము తింటాం అందరం. కలిసి అంతే
అంటే గొడవ పడతామని మేము గొడవ పడతామని ఎక్కువ తినేస్తారు ఒకరు అని వాళ్ళల బాగాలు వాళ్ళకి ఇచ్చేస్ ఇస్తే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎప్
ఎప్పుడన్నా తినొచ్చు ఇలా ఇక్కడ అలా లేదులేండి బాగాల అంతా ఏం లేదు తెచ్చింది ఆ అందరం కలిసి కూర్చుని తింటాం అంతే అ ఏదైనా సరే అందరం కూర్చొని కావాల్సినంత తినేసి మళ్ళీ అట్లా ఎత్తు పెట్టుకుంటాం మళ్ళీ కావల్ ల్సి అనుకున్నళ్ళు తినొచ్చు దాన్ని మళ్ళీ
ఆ రోజుల్లో మేము గొడవ పడతాం అనేసి ఒక్కొక్కరిని
ఓకే ఓకే
మేము ఒకరొకరు గొడవలు పడతామని గొడవలు పడకూడదని మా నాన్నగారు చేసిన ప్లాన్ అన్నమాట అది. బాగాలు చేసేస్తాడు ఆరు మంది ఆరు భాగాల్లో సో మేమెల్లీ మా ప్లేస్ లో మేం దాచి పెట్టుకుంటాం అది ఎవరికి తెలియకుంటా
హ్మ్
సో అలాగనమాట సేమ్ వాటర్ మెలన్ కోసినా గాని
ఆ ఏది ఏదైనా సరే వాటర్ మిలన్ సూపర్ అప్ ఇప్పుడంతా అంతే కదా అంటే ఫ్యామిలీ కొంచెం పెద్దదిగా ఉంటుంది. గొడవలు వేసుకుంటారు అని అని చెప్పి చెప్పి మా నాన్న వాళ్ళు కూడా మా నానమ్మ అ అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలానే చేసేవాళ్ళు అంట బాగాలు పంచిచ్చేసే వాళ్ళు
ఆ
అది మీరు చెప్పిన ప్రాసెసు అదే కొట్టుకుంటారు. తిట్ కొట్టుకుంటారు. ఆ వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అనే అనేసి కొట్టుకుంటారని చెప్పేసి ఈక్వల్ గా బాగాలేస్ తేవాలన్నమాట
మ్మ్
నా కట్లాంటి సమస్య ఎప్పుడు రాలేదు కాని నాకంటే మా తమ్ముడు ఎ క్కువ తినేసేవాడు నేను దాచి పెట్టుకునేది కూడా వాడే తినేసేవాడు అట్లాంటి మైండ్ సెట్ వాడిది.
కసేస్తా